హలో హలో
హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది అండి బాగున్నారా
ఆ బాగున్నానండి మీరు బాగున్నారా హలో
ఆ చెప్పండి తిన్నారా అంటున్న
ఆ తిన్ననండి ఇంతకుముందే మీరు తిన్నరా
ఆ తిన్నాం అండి పొద్దునే
ఏం చేస్తున్నారండీ
ఏం కర్రీ
ఆ ఆ
ఏం కర్రీ అంటున్న
మాది మటన్ మాంసాహారం
లేదా అండి మరి
ఆ అండి
నాకు పెట్టరా అండి మీరే తింటరా
మీరు తినేది కాదండి మట్టను
హలో
ఏం చెస్తున్నారండి చెప్పండి మరి
మీరు తినరండి అది మేం తింటాం
ఆహ్ వాళంత ఏం చేస్తున్నారండి
అర్థం కాలేదు
కాలేజీకి ఏళ్లలేదా అండి ఈ రోజు
అయ్యయ్యో పోలే అండి.
అ ఇంటికి వెళ్తున్న అండి. రేపు హాస్టల్ కి వెళ్తలే మళ్ళీ.
హాస్టల్ పోయిన్రా.
లేదండి ఇంటి దెగ్గర ఉన్నా నేనూ.
అవునా
ఉ అండి మరి ఈ రోజు
ఆ అండి
ఎందుకు ఎల్లలేదు అంటున్న కాలేజ్ కీ
అర్ధం కాలే
కాలేజ్ కీ ఎందుకు ఎళ్ళలేదండి ఈరోజూ.
కాలేజ్ కా లేదూ ఎగ్జామ్ ఫీజ్ కట్టేది ఉంది అయితే కట్టాలి మెల్లిగాని వెళ్ళట్లే.
ఏ యూ ఏనా మీదీ.
అండి
యూనివర్సిటీ
మాదీ జేఎన్ టీ యూ. మీ వాయిసు రావడం లేదండి ఒకసారి చూసుకోండి.
ఎగ్జామ్స్ ఎప్పుడూ.
ఎగ్జామ్స్ ఉన్నాయండి వచ్చే నెలలో. చదువుకోవాలి. మీరు ఎలా చదువుతారండి టాపరేనా మీరు.
అప్పుడు అంటే ఇంటర్ లో టెన్త్ లో ఉండే. ఇప్పుడు లేదు.
ఇప్పుడు ఏమైనా ఉన్నాయా బ్యాక్ లాగ్స్ అట్లా.
బ్యాక్లాగ్స్ అయితే ఏం లేవండి.
ఇంకేది టాపర్ అన్నట్టే.
లేదండి టాపర్ అంటే. ఈ ఒక్క సేమ్మే బాగొచ్చింది. అన్నీ ఎయిట్ లోనే. వచ్చేటిది వచ్చినయి ఈ ఒక్క సెమ్ లో నైన్ లో వచ్చింది.
అవునా. శుభాకాంక్షలు నైన్ లో వచ్చినయి అంటే శుభాకాంక్షలు అన్నట్టే.
ఒక్క సెమ్ లో వచ్చినయి అండి. మళ్ళ తక్కువనే వచ్చినయి.
అవునా. అవును మీకు పొలాలు ఉన్నాయా.
ఉన్నాయండి మీక్ కు ఉన్నాయా.
మాక్ కూడా ఉన్నాయి. అంటే ఎక్కువ ఏమ్ లేవు ఒక ఎకరం వరకు ఉంటది. మీక్ ఎన్ని ఎకరాలు ఉన్నాయండి.
ఉంటది కదా
ఆ ఆ
ఊ
అవునా మీరు ఎప్పుడైనా వెళ్తు ఉంటారా
ఆహ్ మాకు అంటే ఏదైనా పండగ గిట్ల చేస్తారు గా మధ్యలో దేవుని పెట్టుకోవడం.
ఆ అచ్చా అచ్చా తిండి వండుకొని తినడానికి కూడా వెళ్తారు కదలా
ఊ
మీరు ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి కొంచెం వినిపించడం లేదు మీర ఏమైనా ఇయర్ బడ్స్ అట్లా ఏమైనా పెట్టుకున్నారా
ఆ అవునండి
దాని వల్లనే అవచ్చు వినిపించడం లేదు
ఓక అండి
తీసి తీసేసి మాట్లాడండి ఒకసారి
గో ఇప్పుడు ఓకేనా అండి
ఇప్పుడు ఓకే అండి
ఏం చేస్తున్నారండి మ రీ
నేను ఏం లేదండి మొత్తం ఎండ కొడుతుందని ఇక్కడ చెట్టు కింద వచ్చి కూర్చున్నా
ఎన్ని అయిపోయినయండి కాల్స్ మొత్తం అయిపో వచ్చన్నాయా
అది చెప్పరాదు కావచ్చు ఇందులో
ఉమ్
బానే ఉన్నాయ్ మీరుటర్ రెబ్లె
ఆ ఇంకెంటండి మరి
ఏం లేదు ప్రజెంట్ అయితే కాళిగున్నా
అవునా
అ
మీ తాతళు ఉన్నారా మీకు తాత అమ్మమ్మ నానమ్మ
ఆహా
లేరాండి
మీరు రేషన్ బియ్య తీసుకుంటారా అండి
తీసుకుంటాం అండి
తీసుకుంటారా మీరే వెళ్ళి తీసుకుంటారా లే
మా డాడీ తీసుకొస్తారండీ లేకుంటే తమ్ముడైనా తీసుకొస్తాడు
అవునా అవే తింటారా
ఆహా లేదండి పొలంలో పండించుకునే ఉంటాయి కదా
కామారే
ఆ
తప్పు కాద ఉండాల మేడం అంటే లేని వాళ్ళకి ఎవరన్నా తక్కువ పైసలకి కొంచెం అవే తినే వాళ్ళకి ఇస్తారు కావచ్చు కదాండి
ఆ అమ్మనే తంగతరు
అవునా
మీరు
మేము అమ్మమా అండి మేము మేము కూడా మా పొలాల తింటాం
ఉ
వడ్లు కానీ మేము అలా అమ్మము చుట్టాలకు ఇచ్చేస్తాం అన్నట్టు ఆ రేష్ న్ బియ్యం ఎవరైతే తింటారో వాళ్ళకి ఇచ్చేస్తామ అన్నట్టు ఉంటారు కదా కొంతమంది అయి అలానే అనుకోండి
ఆ ఫ్రీ ఏచేస్తారా అండి స్త రామ
అంటే మరీ ఎక్కువ డబ్బులు కాకుండా కొన్ని కొన్ని ఇచ్చినంత వాళ్ళు ఇచ్చినంత తీసుకుంటాం అన్నట్టు అడుగా మేము అంత ఇంత ఇవ్వండి అని మళ్ళీ మళ్ళీ ఏమైందండి మళ్ళీ వాయిస్ అలానే వస్తుంది మీరు మళ్ళీ ఏమై పెట్టుకున్నారా
హలో
ఆ ఇప్పుడు క్లియర్గా వినిపిస్తుంది ఆ ఎందుకండి మాటి మాటికి అలా ఏం చేస్తున్నారు మీరు
ఏం చేయాలా ఉ
అవునా
హ ఏంటి అండి మరి విశేషాలు
చెప్పనండి
అమ్ దనల్ చేస్తార అండి
ఆ
రమజాన్ ఎట్లా చేస్తారండి
రంజాన్ అట్లానే ఎట్లా అంటే దానికి ఏం చేస్తాంమండి రంజాన్కి
అంటి నాకు తేలీదు అండి తని అడుగుతున
ఎట్లా చేస్తారంటే రంజాన్ ఒక పేరు అన్నట్టు అందులో వండడం అవి నమాజు అవి ఉంటాయి
జమీన్ మంటల్ తీసుకురడి
వంటలు అంటే ఇ బిర్యానీ పక్కా ఉంటదండి బిర్యానీ
చ బిర్యా అంట ఇష్ట చికెన్ బిర్యానీ చ
అవునావు మీకు మీకు ఆర్డర్ పె పదానండి పంపిస్తాను తినండి మరి
డి మ ఫరు అలే
ఆ
మీ చేరా
నాకు రాదండి
అ
నాకుస్త మంచిగానే ఉండు నేను ఒకటి హోటల్ పెట్టుకునేవాడిని ఇక్కడ మా ఏరియా సైడ్ లో టోల్ గేట్స్ ఉంటాయి కదండి హైవే మీద నేషనల్ హైవే మీద పల్లెట్ కడ మంచి అడ్డ ఉంటుందింటే ఎక్కువ మంది ఆగుతారు జనాభా ఎక్కువ ఉంటుంది ఇక్కడ చాయ్ అవన్నీ మస్తు నడుస్తాయి హోటల్స్ రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ బిర్యానీ సెంటర్ ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ ఉంటాయి మస్తు నడుస్తాయి అ నాకు వచ్చేది ఉంటే నేను కూడా అక్కడ ఒక షాపు తీసుకొని అద్దెగి కిరాయికి తీసుకొని అక్కనే పెట్టడంన్ని
ఎసుకుడి అతే
ఏ వద్ద అండి ఇప్పుడు చదువుదాం అనుకుంటున్నా చదుదాం అనుకుంటున్నా
అ ఆ బారా
అవునండి ఏ మీరు జాబ్ చేయ్యారా అండి
పోట్లా
అనండి
ఏదో ఒక జాబ్ చెయాలండి చేేయకపోతే ఎట్లా
అదే అదే పై పెళ్ళి కూడా చేసుకోవాలి జాబ్ చేసుకని ఎలాయిందా అండి మీది
అన్న నాకు పదిహారకు
ఆ కదివర క అయినాయా మీకా
ఆ
అ అని సాల్ తీసుకున్నారా అండి అవునా ఒక్కసారి కూడా విల్లువలగా మరి మాకు
తీసుకోండి సరి చేసుకుంటే
ఇంకా బ్యా ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయా
ఆ
ఇంకా ఇంకా ఎన్నిసార్లు చేస్త తీసుకుంటారాండి
అదే ఫైనల్ అడి
ఆ ఇంకొకసారేనా ఈసారి అన్నా పక్కాగా పిలువండి మరి
పిల్తానా
కానీ ఒక్కసారి కూడా వచ్చే అదృశ్యం లేదుగా ఈ ఒక్కసారి కన్నా కొంచెం పిలిస్తే
మేమ అండి
మాయి మా దాంట్లో పెళ్లి ఒక్కటే సారి చేసుకుంటాం అండి ఆ ఒక్క సారి కూడా నాకు కాలేదండి ఇంకా చూద్దాం బ్రతుకుంటే చేసుకుంటాం
నన్ను వంద సార్లు చూసుకుంటా మరి
అవునా అరే మీది మంచిగా ఉన్నట్టుంది మీకు
అ
అలా మంచిగా ఉంది మీకు మరి మీరు కూడా తిసుకోపోయారా వంద సార్లు స్ స్ ఆ
ఏ అడి గరుకట్టసున్నా అ
చేసుకొని చేసుకొని మంచిగా ఇచ్చేటోళ్ళు కానీ మీ మీరు మరి కట్నం అవి ఇయ్యాలి కదండి మీరు మీరే ఇయ్యాలి అంతమంది అన్నిసార్లు చేసుకుంటే మీకు మరి పైసలు ఎక్కడికెళ్లి వస్తాయి
ప్రతిసారి వాళ్లే ఇయ్యలే ఒకసారి నేను ఇస్తా అంతే
అంతేనా అరే ఇది ఏదో మంచిగా ఉందండి స్కీమ్ లెక్క ఎంత వచ్చినాయండి మరి ఇప్పటివరకు డబ్బులు
అదే అండీ
ఆ అండి
ఏం కాలేదు అండీ ఇంకా వంట చేయలే
అయ్యో అసలు చేయలేదు సర్ చేసుకోండి మరి అన్ని ఎందుకంటే మళ్ళ చాన్స్ వస్తాదో రాదో సరే అండి నేను చేస్తా ఉంటున్నాను